వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందండి. బాగున్నారా అండి?
మ్ బాగున్నాం. మీరు
ఆ బాగున్నాము. ఏం చేస్తున్నారు తిన్నారా?
ఏం లేదండి, ఇప్పుడే బోన్ చేసి కూర్చున్నాము. డిన్నర్ చేసేసి మేము వచ్చేసి మామిడికే పులిహోర చేసుకున్నాం అండి.
మామిడి మేమా అండి మేము ఈ రోజు ఎగ్ రైస్ తిన్నామండీ.
అవునా?
ఆ మామిడి కాయల పులిహోరనా?
ఆ అండి మేము రూమ్ లో జేసుకున్నాం ఈ రోజు
అవునా ఎలా చేసారు బావోచ్చిందా
ఆ బాగొచ్చిందండి
ఉమ్ ఇంకేంటండి ఆహహా ఎలా చేసారండి
అదా ఫస్ట్ మామిడికాయన్ బాగ తురిమి పక్కన పెట్టేసుకోవాలి
ఆ
ఆ నెక్స్ట్ ఒచ్చేసి మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ బాగ వేడెక్కిన్తర్వాత కొన్ని శనగిత్ త్తనాలు అవన్నీ ఏసుకొని బాగ ఏయించుకోవాలండి నెక్స్ట్ మిరపకాయలు కరివేపాకు ఆ కొంచెం జీలకరా ఆవాలు ఇవన్నీ ఏసి బాగా వేయించుకోవాలండి అవయిన్తర్వాత కొంచెం పసుపు ఉప్పు ఏసి ఈ మామిడికాయ్ త్ తురిమిందొక ముద్ద బాగా వేసి బాగా సిమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన్తర్వాత వేడి వేడి అన్నం కలిపేసుకొనిబేడితే చాలా బాగుంటుందండి సిమ్ ఫుల్గ ఈజీగా అయిపోతుంది
పుల్లగేం ఉండదా
పుల్లగేం ఉండదండి
ఇంకేంటండి మీరేమైనా కొత్త రెసిపీ ట్రై చేసారా
కొత్త రెసిపీ ఏం కాదండి మామూలుగా మా అమ్మ నేర్పిచ్చింది మా అమ్మ చేసేదన్నమాట
అవునా
ఉమ్
ఉమ్ ఇంకేంటండి
ఇంకేమండి మీరే చెప్పాలి మీరేం ఈ రోజు ఎగ్రైస్ స్తున్నారంటే మీరు చేసుకున్నారా లేదా ఇలా
ఆ చేసుకున్నామండి
అవునా ఎలా చేస్తారు మీరు ఎగ్రైస్
మేమైతే ఎలా అండి జస్ట్ నార్మల్ గా చేసుకుంటాము ఎలా అంటే ఫస్ట్ అదే చిల్లీస్, ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని తర్వాత ఎగ్ ని వాట్లో ఒక ఆ ఏమి ఫ్రై చేసేసుకుని అలా అంత చేసేస్తరు కదా వాటిలోకి రైస్ ఏసేసు కుంటాం
ఓ అవునా ఉమ్ హు
ఉమ్ మీరెలా చేస్తారండి కనీ అంటే బయట తినడం కంటే ఇంట్లో తినడమే మేలు
ఇంట్లో తినడం మేలు మేము ఇలానే చేస్తామండి ఇంకా ఆల్మోస్ట్ ఏమంటే మేము సోయా సాస్ చిల్లీ సాస్ ఆడ్ యాడ్ చేసుకుంటాము
అవునా అండి మనం యాడ్ చేసుకుంటే అలా బాగుంటుందా
టల్ స్టైల్ కావాలంటారు అలా చేస్తేనే తింటామంటరు సో నేను అది కొంచెం యాడ్ చేస్తే ఆల్మోస్ట్ బయట టేస్ట్ వస్తుందన్నమాట అప్పుడప్పుడు యాడ్ చేస్త అండి అది ఇగ్నోర్ చేస్తా ఎక్కువ తినకూడదు కదా
ఆ అవునండి ఇప్పుడండీ ఇప్పుడు బాగ వర్షాలు పడిపోతున్నాయి హ
ఇంకేంటండి మరి హా చెప్పండి
ఇప్పుడు బాగా వర్షాలు పడిపోతున్నాయండి.
ఆ ఉండది ఇప్పుడు ఏ సంవత్సరం లేదండి ఈ సంవత్సరమే ఏంటో వర్షాలు
ఆ అవునండి మాకతే ఇప్పుడు ఎంత వర్షం పడిందండి
అవునవును
చాలా వర్షం పడిపోయింది అండి అ ఇలా ఉంటే చాలా కష్టం అయిపోతుంది
అవును అదైతే నిజమండి
ఏంటండి
ఇలా ఉంటే చాలా కష్టం అసలు ఈ వర్షం వర్షాలు ఏంటో ఇవేంటో అర్థమే కావట్లేదు అసలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు కరెంట్ పోతుందో తెలిదు అసలు
అవునండి సిటీలో ఉన్న వాళ్ళకేమో అలా అండి పాపం విలేజెస్ లో ఉన్న వాళ్ళకేమో వర్ షామ్ పడాలని అలా ఉంటుంది
అవును
ఎందుకంటే పాపం రైతులు పంట త్వరగా పండించుకుంటారు కొంచెం వాటర్ వస్తాయి
హా
ఆ ఇంకేంటండి మీరు ఏం చేస్తారు
చెప్పాలి ఈ రోజు ఎలా అయింది మీకు రోజ్ అంతా ఏం చేశారు
ఏం చేసామండి ఈ రోజంతా లేచాము తిన్నాము ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకున్నాము
ఉ
అలా అలా గడిచిపోయిందండి ఇంకా కొసేపు ఈవినింగ్ అయ్యేసరికి ఈ రోజు మ్యాగీ చేసుకున్నాము
ఏం మ్యాగీ చేసుకున్నారండి
ఆ వెజిటేబుల్ మ్యాగీ అండి వెజ్ మ్యాగీ
అవునా ఈసారి గార్లిక్ మ్యాగీ రెసిపీ చెప్తాఅండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది
అవునా అండి అంటే చాలా ఘాటుగా కారంగా ఏమి ఉండదా
చాలా బాగుంటుంది ఆ ఒక రోల్ తీసుకొని రోటిలోకి వెల్లుల్లిపాయలు కొంచెం కారము ఉప్పు వేసి బాగా దంచండి దన్చేసిన తర్వాత మనం మామూలుగా మ్యాగీ ఎలా కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్ వేయించుతాం కదా కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ ని దాంట్లోకి వేసి వేయించండి
నెక్స్ట్
వేయించిన తర్వాత మ్యాగీ పౌడర్ వేసేయండి మ్యాగీ పౌడర్ అలా అలా అనేసి ఇంకా ఉడకబట్టింటాం కదా మ్యాగీని మనం సపరేట్ గా
అవునండి
అది వేసేసి బా కలపండి సేమ్ నూడిల్స్లాగా స్పైసీ స్పైసీగా భలే ఉంటుందండి నేనైతే అది అలవాటు చేసేసుకున్న బాగా తినకూడదు మ్యాగీ కానీ నాకు కొంచెంగా అలవాటు అయిపోయిందండి
అండి గర్ల్స్ అయితే మ్యాగీ తినకూడదు అంటారు
హ
ఆహ ఇంకా ఏమైనా ఆ అవునండి అదే కాక్కకుండా అది తింటే స్టమక్ లో ఏమో అవుతుంది అంటే అవునండి అది తిన్నా కూడా గ్యాస్ లాగా కడుపులో మంటగా ఉండటం అలా ఉంటుందండి అంటే సమ్మర్ అయిపోతుంది ఏంటో వర్షాకాలం అంతా స్టార్ట్ అయిపోయింది
అవును అలా వెళ్ళి ఇలా వస్తే వర్షం వచ్చేస్తుంది అసలు
అవునండి నిజంగా అంటేనే
ఉమ్
ఇంకేంటండి ఉంది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ అయిపోతుంది ఇంక అప్పుడే వర్షం వచ్చేస్తుంది అన్ని ఏమైనా వేడి వేడిగానే తినాలనిపిస్తుంది
అవును
ఆ మీకు తెలుసా అండి అవేమి కప్ కేక్స్ అని చెప్పేసి చాకోలావా
అవును
ఆ ఫస్ట్ కింద పొంగణాలు లాగా వేసేసి మరీ పైన ఒకటి డైరీ మిల్క్ చాక్లెట్ లాగా ఒక బై పెట్టేసి తర్వాత మరి కొంచం ఉమ్ అంటే ఓరియో బిస్కెట్ని అంత ఆ పొంగనాలు లాగా వేసేసి
ఉమ్
అది ట్రై చెయ్యండి మీరు ఎప్పుడైనా
ఓకే అండి ట్రై చేస్తాను
ఆ ఇంకేంటండి మీకు ఉమ్ మీరు వినాయక చవితి ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేస్త కరా
ఆ అండి మా ఊర్లో చాలా వినాయకులు పెడతారు మేం వెళ్ళి బా ఎంజాయ్ చేస్తాం అక్కడ
ఉమ్
నిమర్జనం చేస్తారు కదా ఆ రోజు బా ప్రసాదాలు అందరు అవి ఇవి చేస్తాము అందరికి పంచుతే
అవునండి బాగా వినాయకుడికి అన్ని ఇష్టమైన కూడుంగలు చేసి పెడతాము ఇప్పుడు యూత్ ఫెస్టివల్ అండి అది మంచిగా అందరు ఎంజాయ్ చేస్త తారు
హమ్
హమ్ కానీ దసరా ఫెస్టివల్ మాత్రం ఇంకా స్పెషల్ గా చేసుకుంటాం అండి
అవును
నవరాత్రులు అని చెప్పి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు గెటప్ లాగా వేపించి అంటే హలో
హా చెప్పండి వింటున్నా
హా అదే అండి మా ఊరు సైడ్ ఎలా చేస్తారంటే అమ్మవారికి చాలా బాగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యంతో అంటే అమ్మవారికి చీర కట్టించి ఒడిబియ్యం పెట్టి ఈ అలా అంతా చేస్తారండి ఎందుకన్ అంటే ఇంకా దేవతలు అమ్మవార్లు అంటే ఇంక ఇప్పుడు అంటే వాళ్ళకి వై ఒడిబియ్యం పెట్టి అమ్మ వాళ్లు కూడా అదిదేమి ఆడవాళ్లే కదా అందుకు అలా చేస్తారండి
ఆ హా
మీకు తెలుసా అండి ఇలా చేస్తారండి
ఆ విన్నాండి కానీ నాకు ఎలా చేయడమో అని నాకు ప్రాసెస్ తెలియదు అనమాట
ఆ మా ఊర్లో ఎలా అంటే అండి మరి చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి అమ్మవార్లు గెటప్ లేపిచ్చి అంటే పదకొండు అమ్మవార్లు అంటే ఇలా పెద్దమ్మ, అదేవి దుర్గమ్మ, గంగమ్మ అలా అని చెప్పేసి దసరా ఫెస్టివల్ కి మే మే అంతా అలా చేస్తారండి మంచిగా అమ్మవారిని ఊరేగిస్తారండి అంటే ఊరేగించడం కాదు గుడి చుట్టూ అంటే ఆ అదే పెళ్ళి బ్యాండ్ అది సన్నయ్యాకు ఉంటాయి కదండి వాటితో మంచిగా గుడి చుట్టూ ఊరేగిస్తారండి
అవునా
ఉ చాలా బాగా చేస్తారండి మీ సైడ్ దసరా అలా చేసుకోరా
ఆహా లేదండి అంటే చేస్తారు కానీ మేము ఎక్కువ హాస్టల్స్ లో ఉండేవాళ్ళం చిన్నప్పటి నుండి
అవునా అండి మే మనం కూడా ప్చ్ మేము కూడా అలానే ఉండే వాళ్ళం అండి ఎలా అంటే మనకు కూ హాలిడేస్ అంత ఉండవు కదండి ఎగ్జాక్ట్ గా నవరాత్రుల అన్నీ అయిపోయిన తర్వాత ఒక దసరా ఫెస్టివల్ మాత్రమే వెళ్ళే వాళ్ళం కదా
ఆ అవున్నదే
కానీ ఆ ఆ లాస్ట్ రోజు మాత్రం చాలా బాగుంటుందండి అప్పుడు అమ్మవళ్లకి దద్దోజనంగా బెల్లమన్నము ఇలా అంతా స్వీట్ అంతా మంచిగా పులిహోర ఇవన్నీ ప్రసాదాలు తీసుకెళ్తారండి
అవునా
మా ఊరు సైడ్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అమ్మవారికి మంచిగా చీర కట్టించి ఒడి బియం పెట్టి ట్టించి అభిషేకం చేపిచ్చి అలా అంత చేస్తారండి మా సైడు
హో అయ్యో హో మీకు బాగా తెలుసా ఇవన్నీ
ఊ మాకు బాగా తెలుస అండి అలా చ చాలా బాగుంటుందండి అమ్మవార్ల క అట్లా చేపిచ్చి అట్ గద్దకిస్తే మీరుప్పుడు చెపిరా అండి
అంటే చే మా అమ్మ వాళ్ళు చేయిస్తారు గాని నేనంత పట్టించుకోన అనమాట
ఊ లేదండి నాకు కూడా ఈ మధ్య తెలుసు ఎందుకంటే మా ఊర్ళ ఈ మధ్య కొ కొత్తగా చేశారు కాబట్టి నాకు కూడా తెలుసు
ఉహు అవును
ఆ లేదంటే ఇలా చేస్తారని నాకు తెలీదు
ఉ అదే తెలుస్తుంది
ఉ అవునండి ఎంతైనా నిజంగా ఇప్పుడు అన్ని చో ట్లా అమ్మవారికి అలానే చేస్తారండి
ఊ
ఇంకా అలానే కాక్కుకోకుండా ఆ ఫస్ట్ అమ్మవారినం త ఈ మధ్య అండి ఏంటంటే అదేమో రోజ్ వాటర్ అని చెప్పేసి అమ్మవార్ళకి కూడా తీసుకురామంటారండి అభిషేకం కి అది తెలుసా మీకి
సరే అండి అయితే
ఆ సరే అండి బాయ్ అండి
బాయ్ ఎ
హలో హలో హలో